వై ప
హలో
ఎన్ని కాల్స్ ట్రై చేస్తే ఇది కలిసింది. హలో హలో
చెప్పాను
తుంది కాలు కట్ చేయకు మళ్ళీ కాలు వేస్ట్ ఆవుతది.
వినిపిస్తుందా.
ఆ విన్పడుతుంది. ఎన్ని కాల్స్ ట్రై చేస్తే గ చింది ఎన్ని కాల్స్ ట్రై చేస్తేతె ఇదోచింది.
ఇప్పుడు వర్క్ చేస్తుంటే అవ్వలేదు.
ఇంకెంన్ని ఉన్నాయి రెమైనింగ్
ని వాయిస్ వినిపించట్లే కొంచెం గట్టిమా
ఇంకా ఎన్నున్నాయి?
ఇప్పడుకింద దీ ప ఇప్పుడి వరకు వాయిస్ వినిపించలే.
ఏడు వందల సెకండ్లా, ఏడు వందల నిమిషాల
సెకండ్లమ్మాయి
పన్నె నాళ్ల
సెవెన్ ట్వంటి త్రీ
పన్నెండు నిమిషాలు మాట్లాడాలయితే
ని వాయిస్
సిగ్నల్ ఇష్యూ అయింటది నువ్వేం కట్ చెయకు నా కు బాగానే వినబడుతుంది.
అవునా సరే సరే సరే కాదు నేను ఒక స్టోరీ చేప్ కన్వీను అయితే ఒక అబ్బాయి ఉన్నారనమాట ఆ అబ్బాయి ఫస్ట్ ఒక అమ్మాయిని లవ్ చేసారు ఆ అమ్మాయింద ఆ అబ్బాయి సిక్స్ ఇయర్స్ ఇలాగనమాట రిలేషన్ లో ఉన్నరనమాట.
ఉఊ
ఓకేనా అంటే స్కూల్ నుంచి ఎయిత్ క్లాస్, ఎయిత్, ఆ నైన్త్ ఎయిత్ అనుకో, ఎయిత్ క్లాస్ అనుకో. ఎయిత్ క్లాస్ నుంచి అనమాట ఏయిత్ ఆర్ నైన్త్ అప్పడు నుంచి రిలేషన్ లో ఉన్నారు. డిగ్రీ వరకు ఉన్నం. డిగ్రీ వరకు రిలేషన్ లోనే ఉండేవారుడి అయితే వింటన్నావా
ఆ వింట్నా
మధ్యలో నువ్వు మాట్లాడు ఏదో ఒకటి నేన ఒక్కదాన్నే మాట్లాడడం కాదు.
ఆ
అలానా
అలాగే
అయితే ఇలా ఉండేవారు అంటే వాళ్ళు ఫిజికల్ ఫిజికల్ కూడా ఒక ఫోర్ టైమ్స్ ఇలా కలిసారు అనమాట
న
అర్థమైందా అయితే ఆ అమ్మాయి ఏమో ఆ అమ్మాయి ఏమో ఇప్పుడు అంటే ప్రైవేట్ ని వేరే దగ్గర జాబ్ చేస్తుంది వాళ్ళ సిస్టర్ చేస్తున్నారుని అక్కడ అమ్మాయి కూడా చేస్తుంది అనమాట అమ్మాయికి ఇప్పుడు ఫార్టీ ఇకే ఇలా వస్తుంది
మంచి
మంత్లీ ఫార్టీకే వస్తుంది ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది అనమాట ఇలా వీళ్ళద్దరు గురించి తెలిస్తే ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్ అనుకుంటే ఈ అబ్బాయికి వార్నింగ్ ఇచ్చారు ఇలా తనతో మాట్లాడొద్దు అని చెప్పేసి అంటే వీళ్ళకి ఇష్టం లేదు
హ్మ్ మరి ఆ అమ్మాయి అలా చేసింది కదా మరి దానికి రెస్ రేస్పన్సిబిలిటీ ఎవరు
అగ చెప్పదిని ఇష్టం లేదు అయితే ఆ ఆ అమ్మాయి ఏంటంటే మా ఇంట్లో తెలిసిపోయింది అంతే కొంచెం అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసిందంట అమ్మాయి స్టార్టింగ్ లోనే
అ
ఆ స్టార్టింగ్ లో ఎవ చేయడం స్టార్ట్ చేసిందంటే తర్వాత నుంచి ఆ అలా సిస్టర్ వార్నింగ్ అవ్వడం వల్ల ఈ అబ్బాయి కూడా కొంచెం దూరం పెట్ దూరం పెట్టారంట పెట్టిన తర్వాత ఏమో ఇప్పుడు ఆ అబ్బాయి ఆ అబ్బాయి కావాలి సుకుంటున్నాయి అమ్మాయికి ఇని టూ ఇయర్స్ అవు నీ అబ్బాయి దూరం పిట్సది
ఉ
మా అమ్మాయి ఇప్పుడు తను కావాలనిసుకుంటుంది కానీ ఆ అమ్మాయి ఏమంటందంటే నీకు జాబ్ గవర్నమెంట్ జాబ్ వస్తే మా ఇంట్లో వాళ్ళు ఒప్పించేస్తాను నువ్వు ముందు చదువు మాా చదువు జాబ్ వస్తే ఒప్పిస్తాను మా ఇంట్లో ఎలాగైనా మ్యారేజ్ ఒప్పించేస్తాను అ టంద తిన ఏమంటున్నాడంటే జాబ్ వస్తే ఆ తనే హతంది సాలా జాబస్తే నువ్వేనేంటి నీ ఇలాంటారు అదే సేమ్ డైలాగ్ ఇస్ మ నీలంటల్ వంద వ క్ కడత హ ను్వ న అనిసి వచ్చినా రాకపోయినా సరే చేస్త మీ ఇంట్లో ఒప్పస్తానంటే మాట్లాడు లేదంటే ఆడుకో అనేసాను అంటున్నారు రాయిబాయి
ఆ
తనకి ఎప్పుడ యిని ప్రెజెంట్ టూ ఇయర్స్ నుంచి తనని బ్లాక్ చేయడం అన్ని చేస్తారు అనమాట ఇడు మాట్లాడట్లేదు ఇప్పుడు ఈ అవ్వయేవో వేరే అమ్మాయితో ఆ వేరే అమ్మాయిని ట్రై చేస్తాడు అనమాట
ఉ
ఇవిడ ఆ అబ్బాయి ఆ అమ్మాయి టూ ఇయర్స్ నుంచి పూర్తి మాట్లాడం మానిసిని ఎప్పుడో చేస్త ఆ అమ్మాయియే చేస్తది అనమాట చేసినా తను అయి అయితే ఎందు చేసావి ఏంటని మాట్లాడుతది లేదంటే అసలు ఫోన్ లిఫ్ట్ చేయ్యడు ఏదో అమ్మాయికి తనికి ఎం సజ్జంట అబ్బాయికి అమౌంట్ అవసరం అయితే ఆ అమ్మాయికి ఫోన్ చేసి అమౌంట్ అడుగుతాడు అమౌంట్ ఇ తరావత్తి ఈ అబ్బాయి దగ్గర ఉన్నప్పుడు అమౌంట్ తీసేస్తాడు అనమాట అమ్మాయికి అంతే గిని నార్మల్గా మాట్లాడడు కానీ ఇప్పుడు అవ్వేం వేరే అమ్మయితే రిలేషన్ లో ఉన్నాడు అనమాట
ఓ
అది ఎంతవరకు కరెక్ట్ అంటావ్ చెప్పు
ఇప్పుడు ఆ అమ్మాయి ఓ జస్
కొంచెం గట్టిగా మాట్లాడవా
అమ్మాయి బేసిక్స్ అనుకో ఈ హగ్గు అలా ఆగిపోయింది అనుకో అంత బాధ ఉండదు
అమ్ ఎని ఫోర్ టైమ్స్ ఎల్లగా
అదే కాల్ మా
అంటే అదికో అది కోడా అది కూడా ఏంటి ఇంటరు ఆ టైమ్ లో అనమాట ఇంటరు ఎంతో ఇంట ఆ టైం లో తెలిసెంద అంటే తెలి ఈ ఏజ్ లో కలిసాం ఇప్పుడు ఈ అమ్మాయి అంటే ఇప్పుడు పక్క ఒక అమ్మాయిని రిలేషన్ లో ఉన్నాడని చెప్పాన ఆ అమ్మాయికి ఎన్ని చెప్పసార్ అనమాట ఫాస్ట్ గా వచ్చి మొత్తం చెప్పసాడు ఇలాగ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ కలిసాను ఫిజికల్ కూడా కలిసాను నేను ఒప్పుకుంటున్నాను ఆ అంటే ఈ అమ్మాయి అడకుండా చెప్పసాడు తనకి మొత్తం అంటేది వేరే వాళ్ళ ద్వారా తెలిసేదానికన్నా నా ద్వారా తెలియదుని చెప్పేసి మొత్తం చెప్పసాడు అదైన్ నాకు తెలియలేదు లే అలా చేశాను తర్వాత నేను నీతో మాట్లాడడం మొదలెట్టిన్ నుంచి నేన్ అసల్ ఎవరితో మాట్లాడట్లేదు నేను ఎవరిని ఆహ్ ఇంటెన్షన్ తో చూడట్లేదు అనేసి ఈ అమ్మయి తో చెప్తున్నాదేను
ఓకే మంచిదే కదా
ఎవరికై నువ్వు బాధగా కనిపిస్తుంట దన్న అ చ్చ కద
బా
ఆ
ఏది అ అబ్బాయి విషయంలోనా అమ్మాయి విషయంలోనా లే లేదంటే థర్డ్ పర్సన్ కి చెప్పాడున్నావు కదా
థర్డ్ పర్సన్ గురించి అంటున్నాను నేను ఆ అమ్మాయి వదిలి ఆ అమ్మాయి ఏంటి ఆ అమ్మాయి తనకు జాబ్ ఇస్తే ఒప్పిస్తాను అంటుంది చాణక్య మాల వ తు అనసి ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది తన దూరం పెట్టెసారు
కా తొలసి అమ్మాయితే తప్పు కదా ఇప్పుడు ఎన్నున్నా కాని చేసుకోను
వాయిస్ వినిపిన్చెప్పలేదు ఆ ఫిజికల్ అవ్వకూడదు కాని తనకు తెలియని ఏజ్లో ఆ ఫైసికెలరుమాంట అది ఆ ఆ అమ్మాయే పిలిచిందంట ఆ విషయం కూడా చెప్పారనమాట
అదే తెలిసి ఇప్పుడు తనకి చేసుకుొని ఇంటెన్షన్ లేనప్పుడు ఏ ఏజ్ అయినా ఆ ఏజ్ లో అలా చేసి వందంటే ఇంకా తనకేం తెలియదు ఆయ లో తన అలా చేసిందండి అంటే తనక ఏం తెలిదు అన్నీ
ఆ ఏజలో
తనకి ఏం తెలీదు అని అనుకుంటే తనకి తెలుసు కదా అన్నీ
తెలిస ఉంటది క మరి ఆ టైం అలా జరిగిపోయింది అనిసని అంటున్నారు
అలా ఎలా నడుచు జరిగిపోతది అసలు చెప్ ఇప్పు ఇప్పుడు ఆ ఇయర్స్ ఆఫ్ లవ్ ఉన్నా వాళ్ళే కొంచెం ఆలోచిస్తారు కదా చెయొచ్చా చెయ్యకూడదా అని ఆలోచిస్తారు ఇప్పుడు హా అమ్మాయి చేసింది అంటే ఇ ఇద్దరుం తప్పుఉంది ఓకే కానీ ఫిజిగాల్ అయిన తర్వాత ఎక్కడైనా కానీ అబ్బాయి వదిలేసింది చూసాం కాని అమ్మాయి ఎందుకు వదిలేస్తాధి చెప్పు
తనే అంటుంది అంటే గవర్నమెంట్ జాబ్ వస్తే ఇంట్లో ఒప్పిస్తున్నాను అనేసి అంటంద అంట
గవర్నమెంట్ జాబ్ ఎం టీ అసల
తను ఏదేం చేసి పోసం చేస్తారు తెలుసా అసలు అమ్మాయి అంటే ఇంటికి నష్టాల దే
ఓకే
క్యాన్స్ పోరు
హ అసలు ఈ కాలంలో కషలు ఎవరు చుస్తున్నారు చెప్పు
అవునా అలగంచుకుంటున్నావా అంతలేదు మా సైడు మామలగుండదు
మ్ ఆ సైడ్ అలా లేదు ఫస్ట్ గొడవలుడుకుంటున్నారు తర్వాత వీళ్ళు చేసుకుంటున్నారు మాస్ సైడల్ అలా లేదు ఫస్ట్ గొడవ్ గొడవలవుతున్నాయా
ఆ
ఆ తర్వాత అవున్ టది కదా ఇద్దరు ఏదో ఒక జాబ్ చేసుకుంటారు కదా
ఉహు అలా అని తిని జాబ్ అనేది కాదు ఏం చేసైనా బతికేస్తది ఆ టాలెంట్ ఉంది తనకి పెళ్లిక్ నా దగ్గర్నే తోడ్ నా అమ్మ పరిస్థి ఏంటి తనకు తెలుసు కూడా అమ్మాయి చేయడం కరెక్టా కాదా అని నన్నడగుత్ నేనేం చెప్తాను చెప్పు
ఇప్పుడూ ఉ అమ్మాయి చేసినప్పుడు ఇంకే అబ్బాయి ఆన్సర్ చెయ్యకూడదు అస్ సలు ఆన్సర్ చేయకూడదు ఎందుకంటే ఫస్ట్ అమ్మాయి ఎందుకంటే ఈ అబ్బాయి ఒంటరిగా ఉండి సింగిల్ లైఫ్ లో ఉంటే ఆన్సర్ చేసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని సెకండ్ అమ్మాయి అక్సెప్ట్ చేశాడని నువ్వే చెప్తున్నావు అటువంటప్ ఇప్పుడు మరి ఫస్ట్ అమ్మాయిని చేస్తే ఎందుకు మాట్లాడాలి అన్ త అవసరం ఏంటి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు వదిలేసినట్టే ఉండాలి మళ్ళీ వాళ్ళ వైపు చూడకూడదు
కదా ఆ అమ్మాయి నెంబర్ సేవ్ చేసింది ఆ అమ్మాయి స్టాటస్ కూడా వస్తున్నాయి ఆ అబ్బాయి ఫోన్ కి
ఉమ్ అది తనకి ఇంకేదో ఫీలింగ్ ఉండుంటది
కదా నేను కూడా అదే చెప్పాను అలాంటే నా మీద ఆ తన మీద ప్రామిస్ చేసుకుంటున్నారు ఆ అమ్మాయి మీద ప్రామిస్ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ మీద కూడా ప్రామిస్ చేస్తున్నారు
నమ్మకమ్మా ప్రమిస్ అసలు నమ్మకు
హలో
ఆద ఆ ఫేస్ లో వాళ్ళకి ఆ ఒకవేళ నువ్వే ఆ ప్లేస్ లో ఉన్నావనుకో నిన్ను వదులుకోవాలని ఉన్ దర పోనీ నేనే ఆ ఫస్ట్ అమ్మాయిని అనుకో నన్ను వదులుకోవాలని ఉండదు
ఉ వాసే
ఆ సరే నా ఎగ్జాంపుల్ నేను చెప్పనా నా రియల్ లైఫ్ ది
ఆ ఆది దీని సొల్యూషన్ చెప్
అదే నాది వింటే నీకు సొల్యూషన్ వస్తది చూడు సేమ్ ఇదే అనుకో ఇప్పుడు డుంబు పోయింది అక్కడ డుంబు డీ డేపి చూపించానా
అవును
మా మధ్య ప్రపోజ్ లేదు ఏం లేదు ఏం లేదు జస్ట్ అవసరం అయితే కాల్ చేసి ఇదిగో కావాలి అంతే
మ్మ్
ఆ ఇప్పుడు రీసెంట్ ఇప్పుటికి ఇది సిక్స్ ఇయర్స్ అయింది. ఉంది రీసెంట్ గా ఏంటి ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ ను మ్మ్చి తను వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారు రంట
అ మ్మ్ హు దిబ్బ
ఆ
నీది ఇ
ఓకేనా ఇది నాకు తన ద్వారా తెలియలేదు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది కాల్ వెయిటింగ్ అలా రావడం అన్ని జరిగిన తర్వాత నేను గట్టిగా నిలదీస్తే ఆ అమ్మాయికి లైన్ కలిపితే అమ్మాయి ఒక మాటే చెప్తుంది నేనైతే ఇతను వదలను అని చెప్తుంది ఆ అమ్మాయి.
మ్మ్
ఆ అమ్మాయి అయితే నేను ఇతనిని వదలను ది కావాలని చెప్తుంది కానీ తన లైఫ్ లో ఫస్ట్ ఉన్నది ఎవరు నేను కదా అంటే ప్రపోజల్ లేదు ఏం లేదు కానీ ఆ ఆ వాతావరణం ఆలా వచ్చేసేది ఆటోమేటిక్ గా మాట్లాడినప్పుడు.
ఆ
ఇప్పుడు తను నాకు చేస్తున్నాడు ఫోన్ ఆల్రెడీ లైఫ్ లో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అమ్మాయి ఉంది ఆ అమ్మాయితో అన్ని జరిగిపోతున్నాయ్ ఒక పక్కన
ఆ అమ్మాయితోనా?